బాగున్నారా అండి
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బానే ఉన్నావండి
ఏం చేస్తున్నారు
ఇక మేం పనులు చేసుకుంటున్నాం ఇంట్లో
అన్నం తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నానండి ఏం కర్రి
మేము ఈ రోజు చిక్కుడు గాయ చేసినామండి
మీకు చెట్లున్నాయండి చిక్కుడుచెట్లు
ఆ ఉన్నాయండి చిక్కుడుయడ్లు
బగానే కాస్తుంద కాయ
ఆ బానే కాస్తుంది చిక్కుడుయలు మేము ఎప్పుడు చిక్కుడు ఎట్లు పెట్టుకు కుంటామండి
కుట్టకనా గింజలు
గింజలు కూడా అయితాయిండి ఎండిపోయిన కాయలు ఉంటాయి కదా ఎండిపోయిన కాయలు గింజలు తీస్త తమ్
పప్పు కూడా వే సుకుంటారు కదా
అవును గింజలు వేంపి మూకుట్లా వేసి మంచిగా వేంపి ఇసురుకుంటాం పప్పు చిక్కుడు పప్పు వేసుకుంటాం
ఉమ్ మేము వాళ్ళ తోటకూర వండుకున్నామండి కొంచెం పెసర పప్పేసి చాల బా
చెట్లదేనా అండి
ఆ చెట్లదేనండి
అవునా మీకున్నాయా తోటకూర చెట్టు
మాకురగాయలు తెలిసిన అమ్మాయి తె చ్చిచ్చిందండి వాాలకికి మేడ తెచింది
ఉహూ
మాకు ఏ తోట కూరనా
ఆ
తోట కూర త కొ కడిగి కట్ చేసాను
హ్మ్మ్
కట్ చేసి ఆ రెండు ల పె అంటే తోట ఉల్ ఎక్కువ వేసాదు రెడూల్ గాడి కొ సే పపూ ప్రజా ప స నాస్త కొని
హ్మ్మ్
కొంత ఉల్లిగడ్డ వేసుకొని పోప్ వేసి ఇలాంటి కొంచెం పెసరా పప్పు జల్లను ఆది కొం ద గోలినా తర్వాత తోటకుర వేస్తను
ఉహు
అది కొంచం మగ్గిన తర్వాత ఆయిల్ ఉడుకిన్ ఉడికిన తర్వాత
ఉహు
పత్తిమిర్చి వేసి చేశానండి నాకైతే టేస్ట్ బాగుంది
అవునా చాలా బాగా చెప్పారండి ప్రాసెస్ మేము మేము కూడా మీలా అనే ఏస్తామండి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, జీలకర్ర రా
ఫస్ట్ ఉడక పెడతారా వొట్టిగానే మీరు తాలింపు వేసి చేస్తారా
తాలింపు వేస్తామండీ
మీకు చెట్లు ఉన్నాయ అండి
ఆ ఉన్నాయండి చెట్లు తోటకూర చెట్లు ఉన్నాయి
ఉన్నాయా
ఆ ఉన్నాయండి ఇంట్లో తోటకూరనే వండుకుంటాము
ఇంటి మొక్కలు చాలా బాగుంటది మందు లేకుండా
అవునండి ఏ బయట నుండి తీసుకొస్తే వాటర్ చల్తారు ఎప్పటికి అంత స్మెల్ వస్త
అ అవును
అందుకే బయట నుండి తెచ్చుకోం మేము
ఇంటి తోటకూర తిన్న వాళ్లకు ఆ టెస్ట్ బా నచ్చదు
ఏంటండి
ఇంటి తోట కూర వండుకునే వాళ్ళకి బయటది నచ్చాదండి కూర
ఆహా నచ్చదు మాకు అందుకే ఇంట్లో ఫ్రైస్ కూర నే వండుకుంటామండి మేము
ఏం చెట్లున్నాయండి
ఏ మా ఇంట్లో అన్ని ఉన్నాయండి తోటకూర, టమాటాలు, చిక్కుడుకాయలు, వంకాయలు
ఇంకేమన్న పండ్ల చెట్ల
పాలకూర ఏంటండీ
పాల చెట్లు ఉన్నాయా
అవునండి
ఎ
పండ్ల చెట్లు సపోటా ఉంది దానిమ్మ ఉంది అరటి ఉంది
దానిమ్మ చెట్టు లేదా అండి మీకు
ఉందండి జామ చెట్టు కూడా ఉంది
సీతా ఫలం చెట్టు
ఆ సీతా ఫలం చెట్టు ఉంది కొబ్బరి బోండాలు ఉన్నాయి కొబ్బరి చెట్టు
మీరైతే బగానే చెట్లు పెడతారండి
ఆ చెట్లు బానే ఉన్నాయి అండి ఇగ మాకు ఇంటికి సరిపడా అన్ని పెట్టుకున్నాం మేము
అవునా
ఆఆ ఎక్కువగా ఇంటివే నచ్చుతాయి మాకు బయట నుండి కొనుకొచ్చినవి నచ్చావండి
అవునా
ఉ
మరి ఇప్పుడు సపోట బయట వస్తున్నాయి మీకు కాస్తున్నాయా
కాస్తున్నాయండి సపోట పళ్ళు మాకు చాలా కాస్తున్నాయి కానీ మా సాపట పళ్లకి దొంగలు వడుతు
అవునా
ఆ బయట నుండి అడంటే అడగక ముందే కోసు కొని పోతుండ రండి చుట్టుపక్కల వాళ్ళ ఏ బయట అటికంటే కొంచెం గోడ పైన కొమ్మలు ఉంటాయి కదండి
ఆ
ఈ అడగక ముందే కాయలన్నీ కోసుకుంటుంటారు చుట్టుపక్కల వాళ్ళు
ఎందుకు మరి వాళ్ళకు అడిగి తేంపుకోవాలని తెలివాదా
ఏమమనలేకపోతున్నాం ఇక మళ్ళీ ఏమన్నా అంటే పొద్దున లేస్తే మొహాల్ మొహాలు చూసుకుంటామని చెప్పేసి ఏమంటలే చూస్తే బాధ బాధ ఇస్తుంది మాకు అయ్యో అని కో
అంతే అడిగి తెప్పుకుంటే
అదే మాకు అదే మాకు రెండు కాయలు ఇస్తారా మరి మేము కోసుకుంటామ అని అడిగి తెంపుకుంటే బాధ అనిపయదు
అవును ఎవరికైనా అంతే
ఊమ్ అడక్క ముందే కోసుకున్న సరే బాధ అనిపిస్తది
హుమ్
మీకేమన్నా చెట్లు ఉన్నాయాండి టేస్ట్ బానే ఉంటయండి మీక్కూడా ఉన్నాయా
జామ చెట్టు ఉంది సీతా పలం ఉంది
ఊహు
దానిమ్మ చెట్టుంది మాకు
ఊహు
ఊ
కరివేపాకు చెట్టుందాండి మీకు
ఆ ఉందండి కరివేపాకు ఉంది మనకిగ ఇంట్లో ఫస్ట్ కరివేపాకే అవ
అవును తప్పకుండా ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సింది కరివేపాకు
ఊ మాకు కరివేపాకు చెట్టు ఇంపార్టెంట్ ఫస్ట్ పప్పులో దేంట్లో అయిన కరివేపాకే మాకు ప్లస్ లేనప్పుడు కూడా నేను కరివే ఆ ఉందండి మునక్కయలు ఇప్పుడు పడుతున్నాయి ఫుల్ కాయలు
అవునా
ఆ ఫుల్లు కాయలు కాస్తుంది మునగకాయలు ఫుల్లు
కానీ ఎన్ని రకాలు వాడుకోవచ్చో మునగచెట్టు ఉంటే
అవునండి
ఆకు పనిచేస్తాంది కాయలు పనిచేస్తాయి వాటి పూత కూడా వండుకుంటరండి మీకు తెల్సా
అంటే పూత అయితే ఎప్పుడు ప్రయత్నించలేదు
ఆ
ఆకు మాత్రం పచ్చడి చేసుకుంటాం
పొడి చేస్తరా పచ్చడి లాగా చేస్తారా
పచ్చడి చేసుకుంటామండి ఆకుని
పొడెప్పుడు చేయలేదా
ప్రయత్నించలేదండి
ఎట్లా వండుకోవచ్చు ఉ
ఊ కాయలు వండుకోవచ్చు
కాయలు సాంబార్లో వేస్తారా టమాటా కర్రీ వండుతారా
టమాటా కర్రీ వండుతాను సాంబార్ లో వేస్తాను ఇంకా వాళ్ళ వీళ్ళు పంపియంగ ఇట్లా ఇగ లాస్ట్ కుంటాయి కదా అవి పచ్చడి చేస్తాను మునక్కాయ పచ్చడి
ఎట్లా చేస్తారండి నిల్వపచ్చడా లేకపోతే ఆ రోజుకు ఒక్క రోజుకేనా
నిల్వ పచ్చడి చేస్తాను
ఎట్ల చేస్తారు
మునక్కాయలు మనం ఫస్ట్ మంచిగా కడుక్కోని వాటికి పైన నార వెళ్తది కదా మునక్కాయలకి
హూమ్
అది తీసుకుంటా తీసుకోవచ్చు లేకపోతే లేదు అది మన ఇష్టం
ఆ
ఇక నేనైతే పొట్టు తోటే చేస్తాను మంచిగా కట్ చేసుకొని నూనెలో వేంపి
ఉమ్
మునక్కయల్ని నువ్వుంటే బాగా వేంపద్దు మామూలుగా దోరగా వేయించి తీసుకోవాలి ఆ మామూలుగా వేయించి తీసుకోవాలి మున కాయలని
ఆ
ఇక తీసిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇవన్నీ ప్రాసెస్ మన పచ్చళ్ళ వేసేటి మెంతి పొడి
అవును
అన్నిీ వేసేసి మునకాయలు మంచిగా కలపాలండి అవన్నీ కలిపేసి ఉప్పు వేయాలి ఇప్పుడు మనం కాయలు కొలుచుకుంటాం కదా
అవును
అద్ద పావు ఇట్లా పావుకు మనం జోక్కుంటాం కదా కాయలు
అవును
వాటికి తగ్గట్టుగా మనం ఉప్పు కూడా కొల కొద్ది తీసుకోవాలి తీసుకున్న తర్వాత కారం కూడా మనం ఉప్పు ఎంత వేసుకుంటున్నో కారం కూడా కొలుసుకుొనే వేసుకోవాలండి
ఉమ్
అన్నిీ వేసుకున్న తర్వాత ఆ వేస్తామఅండి మెంతి పొడి జీలకర్ర పొడి
అవ్ పొడి
ఆవ పొడి అన్నీ వేస్తాం పచ్చళ్ళలో వేసేటివి అయితే పచ్చ పచ్చడి పులుపు రావడానికి కొంతమంది చింతపండు వేస్తారు నానబెట్టి
ఆ
ఏమన్ నేను మాత్రం ఎప్పుడు చింతపండు వేయలేదు నిమ్మరసం పిండుతానన్
నిమ్మరసం ఏసుకుంటే బాగుంటది
ఆ నిమ్మ రసం వే ఎందుకంటే చింతపండు ఎందుకో నానబడతారు కాబట్టి భూజ్ వస్తదేమో అనిపిస్తది ప చ్చలో అందుకే నేను నిమ్మకాయలు పిండి పిండుకుంటా అంటే మార్కెట్ నుండి తెప్పించుకొని
ఉమ్
ఉమ్ఇగ పచ్చడి ఎన్ రోల్ ఆ ఎన్ని రోజులైనా ఉంటది వన్ ఇయర్ వరకైనా ఉంటది మనకు
అవునా
చింతపండు యూజ్ చేయద్దు నిమ్మరసం పిం డుకోవాల మున కాయ్ పచ్చల్లో
అవున మునక్కయలు ఎక్కువ ఉన్నప్పుడు అట్లా చేసుకుంటే బాగుంటుంది
ఆ అవునండి
థ్యాంక్ యూ అన్